ఆ వినిపిస్తుందా
ఆ
అలా ట్వెల్ నుంచి ట్వెల్వ్ వరకు పనిచేసింది సెల్లు ట్వల్వ నుంచి ప్రాబ్లమ్ ది ప్రాబ్లం
ఆ ఏం చేసింది పాప
మా ఇంటి పక్కన పాపం ఎవరో అతను మాతో కోట్లాడేసి పోయినాడు హలో హలో
హలో అక్క వినపట్లేదా హలో ఆ వినిపిస్తుందిక్క నీ వాయిస్ బాగా హలో
ఆ ఇప్పుడు అనిపిస్తుందా ఇక్కడ మా మా ఇంటి దగ్గర మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరా
ఆ ఎన పడుతుందికా
మాత్తవాలళ ఇంటి దగ్గర మత్ర అల్ వైతు కొట్లాడి మంద దగినడు
ఆ ఆ
స హాస్పిట లో మేము అది మాట్లాడుకుంటా మీ మీట్ బయట బయట ఈ పాప స్లు ఏం చేసిందో లోన లేదు ఆఫ్టర్నూన్ నుంచి పని చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పని చేస్తుంది చేస్తంది నీ కాల్ దమే ప ఎత్తంందిది
ను నా కోసమే
ఆ నువ ఏమ చేసింటివా కాల్ చేసింటివ
ఆవేర ఎక్క చేన్నాంట
నాెమర్కెమంది చేసింటివే
అలా వెదర న చేయనా
రా
ఓ
హలో
ఏం చెప్పతను పాప
అ పాపా ఓణి ఇస్తే చీర గట్టుకుంటదంట.
ఆ
ఓ అమా
తినవా అక్క
హలో ఆ వినిపిస్తుంది ఏనంట హలో వినిపిస్తుందా
వినిపిస్తుంటా
ఇంకా మేం మధ్యాహ్నంకా ఇళ్ళు క్లీన్ జేస్ నామ్మా ఇంకా అతను చంపోయ అంటే ఆపేస్తుని
ఆకంటదా ఒకట్ట తారయ ఆ చేయకూడదు కదా
ఉ అది మా ఇల్లే నా మా అత్తో ల్ల ఇల్లు ఇంకా మా ఇల్లు ఇప్పుడే చేయ్యను ఇంకా ఇంకా టూ డేస్ త్రీ డేస్ ఉ ఇంకేం తిన్నావా
మా క అంటి క
నేను ఇంకా ఇప్పుడు భోన్ చేసిన ఓ పక్కన అతను చనిపోయినాడని ఒకటి నేనా ఏం లేప్ప ఆ పప్పే రోజు ఇ ఏం చేస్తున్నా గటి పాప అయితే త్రీ టైమ్స్ ఉంటంది
మీట్ వణ అ నకుత్రి తెన్స్ పప్ప
ఆ అంటే వీక్ లో కాదు వీక్ లో వీలఐతే వన్ టైమే చేస్తాం మామూలుగా
ఆ
ఉమ్ ఇంట్లనే ఒక టూ టైమ్స్ జేస్త ఓ ఇంకే మా హలో
దగ్గరేనా ఇంతకీ నువెల్తవా మీ అత్తవాళ్ళైంటికి?
ఆ హలో ఉందమ్మా
ఎది సీందా
ఆ వినిపిస్తుంది ఏదండి మ అత్త వాళ్ళకి
మీకు దగ్గరేనా అంటున్నా
దగ్గరే కొంచెం దగ్గర
ఆ
ఏద ఆజకు వచ్చ భై వా
ఆ
అచ్చి
తగినార కాఫీ
ఇగొ చెయ్యలి మా ఇప్ ఇప్పుడు
ఆ
అమ్మా కాల్ మాట్లాడిన డిస్టబన్స్ జేయగూడదు. అంతె జుస్త ఓని ఓని ఎవురు
అ
హలో పచ్చయితే స్ హలో
హలో హలో హలో
అవ ఒమ్మ మీదే ఎచ్చ బరితుంది
నా హో హలో హలో